హలో ఆ హలో ఏం జేయట్లేదు
ఎందుకో
ఊరేం జేయ్యాలి అని ఆలోచిస్తున్నా
అవునా
ఉహ్
ఒక పోద్దాయలా
ఏ అదేం లేదు కూరక్ ఏం లే ఒక పప్పులే ఉన్నాయి. పొద్దున వంకా ఆ కాకరకాయ ఉంటే ఏచ్చేచనా
అబ్బా మాది కూడా పొద్దున్నవా కాకరకాయనే
కాకరకాయనేన్నా ఉహ్ సాయంత్రం ఏమో పప్పు తినబుద్ధి గాదు.
తినద్దు గూడా సాయంత్రం గ్యాస్ ప్రాబ్లం అయితది.
ఆ గదే అదే యూస్తానా. మిల్మేకర్ వండాల్నా ఆ
ఇగా పిల్లలు దీన్నారు గదా కాకరకాయ అని పప్పు ఏసిన కందిపప్పు. ఇగా అప్పడలోను ఆ మిరపకాయలు కొన్ని ఉండే. హి వాటి కోసం మనే ఎక్కునా ఇగా ఫినిష్ అయిపోయినాయి వాటిక్ లాస్ట్గా తృప్తిగా దీన్నా టమాటా పప్పు ఏసుకొని ఇగా తృప్తిగా ఇనా ఇవ్వలా అయిపోయింది.
ఉహుహ్
అల మిరపాకాయలు
కానీ ఎంత అయినా అబ్బా చికెన్ మటన్ కంటే టమాటా పప్పు మస్తు ఉంటది గదా అబ్ వా నా గూడా ప్రాణం అసలయింది చాలా ఇష్టం
మనము చికెన్ మాట్లాతోని అవి ఏర్ దో అట్లాగాని కడుపుకు తృప్తి ఉండదు వాట్ చికెన్, మటన్ తిన్న ఫీలింగ్ అంతే అప్పా
అవును
మనసుల తృప్తి అంటే పప్పే
కప్
మంచిగా పప్పంచు పోయేదన్నా చేసుకొని అప్పడాలు గానీ ఇంకా చల్ల మిరపకాయలు అయితే నాకు బాగా ఇష్ ష్టం ప్లాసాటి పప్పంచుక్ వెట్టుకొని తినలామే
మస్తం అనిపిస్తది నాకు గూడ ఇంకా వేడి వేడి అన్నంలా పై టమాటా పప్పు ఏసుకొని తినాలే గానీ వావ్ మస్తుంటది
మస్తుంటది ఇగ, ఇగ పొద్దునొక్కసా రి దిన్నా, మధ్యాహ్నం ఒక్కసారి దిన్నా, అప్పడాలు ఉన్నంత సేపు దిన్నా రెండు సార్లు దిన్నా ఈ అప్పడాలు నావైపోయినాయి ఇగ, ఇగ ఉన్నది పప్పు కొంచమే ఉన్నది ఇగా ఇక్కడ మాక్ ఇక్కడ అంగడి ఉంటది సంతా వెడతారు ఏ కూరగాయలేం లేవు అయిపోయినాయి
దగ్గరనే ఉందా
దగ్గర్నే టెన్ మినిట్స్ వెళ్లి తెచ్ తెచ్చుకోవాలే కూరగాయలు గూడ ఏం బాస్తాన్నాయి అబ్బా బెండకాయలు వంక్ కాయలు అల్సంతకాయలు వ్యాయారేవి ఆహా రేట్ల బాగున్నాయి అబ్బా రేట్లు వోతే వోనీ గానీ మనకు మనసైడ్ దొరికినంతగా కూరగాయలు ఇక్కడ లేవు చాలా మిస్ అయితన్న కూరగాయలను నేను అవును మనకేంటబ్బా ఎన్ని రక్ కాల వంకాయలు ఎన్ని రకాల మిరపకాయలు ఎన్ని రకాల ఆకుకూరకాలుంటాయి ఇక్కడ ఎవరి దగ్గరైనా గూడ ఉంటాయి ఒకటే రాక్ రకం మిర్చి మనకక్కడ సన్న మిర్చి దొడ్డు మిర్చి అదేంటిది అది కాశ్మీర్ మిర్చి బెంగాల్ సిమ్లా మిర్చి మల్ల ఇంటి మిర్చి అని గ్రీన్ కలర్ల చిన్న మిర్చ చ్చి వేరే ఉంటది ఆ దాదాపు ఐదారకాల మిర్చీలుంటాయి ఇక్కడ ఒకటే రకం మిర్ మిర్చి అందర్ దెగ్గర అదే మిర్చి నాకు వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు ఒకే రకం వంకాయలు అందరి దెగ్గర అయ్యే వంకాయలు మనకట్లుండదు ఒకరు పొడుగుయి తెల్లయి ఒకరు పొడుగుయి నల్లయి ఒకరు రౌండువి నల్లయి ఒకటి బెంగాలీ వంకాయాలు పిల్ల వంకాయలు గుత్ ఎన్ని రకాల వంకాయలు ఉంటాయి మనకు
మొన్న సాటర్డే రోజు ఆ బెంగాల్ వంకాయ తెలిసా అబ్బా పొడుగ్గా నల్లగుంటాది
ఆ తెలుసు పప్పంచుక్ కాది గూడ మస్ మస్త ఉంటాది.
దాన్ని చేపలు ఫ్రై లెక్క జేసిన గుండ్ర గోయ్యలే నేను చేపలాగోసినా చేపలు పొడుగుంటే జూడు పొడుగ్గా సన్నగా ఆ అట్లా ఏ శి అల్ల ఏల్లిపాయ మసాలా ఉప్పు కారం పసుపు అంత ఏసిన కొంచం పెరుగు ఆ అంతేసి దానికి వట్టించి ఒక్క పదిహేను నిమిషాలుంచీ ఈగ పెంక మీద మస్త్ ఆయిల్ వోసి గాల్చిన
ఏట్లున్నాది
ఏమో ఎంత్ అది ట్రై చెయబ్బా అవును ఫిష్ష్ తిన్నట్టే
ఇడా అయిపోయిందిగా కథం సున్నా
ఎత్తుకో అది పది రూపాయలో పావే
ఇక్కడ మన సైడ్ అక్కడ దొరికినట్టుగా దొరికయి వంకాయలు గుత్ త్తి వంకాయ జేసుకుందామని నేను గ గుండ్రటి నల్లటి వంకాయలు కోసమ్ము పదిహేను రోజుల నుంచి తిరుగుతాన్న దొర్కుతలేవ్ దెల్సా ఏ ఇగ అంత మంచిగనే ఉంది గని కూరగాయలు మన సైడ్ దొరికినంతగ ఇక్కడ దొరుకుతలేవబ్బా నాకు చిరాకత్తంది ఎన్ని రకాలు ఉంటరు తెల్సా మనకు విలేజర్స్ ఉంటారు గదా మనకూ
అవును చుట్టుపక్క
త గాన్ని ఇ కూరగాయలు చిన్న ఆకులది మధ్యల ఆకులది పెద్ద ఆకుల్దాని ఆకుకూరలిన్ని రకాలుగా ఆ తోట కూర ఎన్ని రకాలుంటది వంకాయలు కూరగాయలు ఎన్ని రకా కాలు ఉంటయి ఇక్కడ ఏం లేదు అందరి దగ్గర ఒకేటే రకము అంత అల్లిపోయినయి ఆ టోకేదార్ల దగ్గర గుత్త దీసుకొని ఉంటరు అయ్యే నీళ్లు జల్లుకుంట అమ్ముతాల్లవి టేస్ట్ ఎక్కడ ఉంటాయబ్బా ఆ విలేజ్ల దగ్గరయితే వాళ్ళు ఫ్రెష్ గా వాళ్ళు తెంపుకొనస్తారు బీర కాయలు ఎంత మంచి బీరకాయలు లేత దొండకాయలు మన సైడు ఇడంతా దొడ్డుకు దొడ్డు హైబ్ బ్రీడు ఆకు కూరలు గూడ హైబ్రిడె అత్ ఆకు కూరల్ని చూసినవా నువ్వు ఎప్పుడైనా ఆకు కూరలు కూడ హైబ్రిడ్గున్నయి అబ్ బ్బ ఈడన్నీ హైబ్రిడ్ కూరగాయలు టమాటయితే ప్రామిస్ అబ్బా ఎంతకుడుకుతలేదబ్బా అస్సలు ఉడుకుతలేదు గ్ నేను నిన్న ఎగ్గు కర్ర చేసిన బాయిల్డ్ ఎగ్గు కర్రీ
ఆ హ
తల బోళ్ళు తోమినబ్బా దాన్ని పోయి మీదేసి గింత గూడ ఉడకలే ఉడుకలేదంటే ఉడకలేదు మళ్ళ కారం బట్టుతలేదు దానికి ఉప్పు పడతలేదు కారం కారం సపరేట్ ఏ ఉంటంది ఉప్పు ఉప్పు సపరేటె ఉంటాంది టమాటా సపరేటె ఉంటాంది నిన్న కూర ఇగ ఏం జేయాలని నాలుగు గుడ్లు ఉడకబెట్ లేసిన్నా అది మంచిగా దగ్గర పడి ఇట్ల నూనె తేలాలే గదా టమాటా కూరా ఎంత నూనె పోసిన తెలుసా దాంట్ల లేదు ఎంత మూడు ఆ పెద్ద గరిటెల మూడు ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ జ్ గదా అని నేను ఆయిల్ కొంచెం ఎక్కువనే పోస్త ఇట్ల మంచిగ ఇక్క దాని సూప్ ఉప్పు పెడితే ఇక టమాటాలు ఇట్ల పేల్తయ్ గావచ్చు కింద అని అట్లా అద్దూ ఇగ ఇది ద్దరమే గదాని నేను దగ్గరకి ఫ్రై జేసుకో ఎందుకో దగ్గరికి జెస్ కోని తినాలనిపించింది నిన్న అది ఇగ దగ్గరయితలేదు అగ దగ్ నేనైతే రెండు గంపల బోళ్లు తోమినా అది ఉడకనేలేదు నాకేమో ఫుల్లు ఆకలయితాంది మా పాప మమ్మీ ఆకలేదుందని ఎడుతాంది ఇంక ఎంతసేపు ఆపాల నీ ఇగ అట్లనే ఉడకకముందే యేసుకొని తిన్నాము కారం కారంము ఉప్పు ఉప్పు అబ్బా నిన్న అదొక కూర గాదబ్బా కారం గూడా పట్టలేదబ్బా టమాటాలకు
అవి దొడ్డు దొడ్డుటమాటలు గదా దొడ్డు టమాటాలు గదా మా తోలు దొడ్డు గుంటది
మన కాడ మంచిగా మన టమాటాలు దొరుకుతాయి అవి మునక్కాడ గానీ టమాటా కూర గానీ దాంతోనే ఏదన్నా కూర జేసుకుంటే పుల్ల పుల్లగా ఎం త మంచి టేస్ట్ ఉంటది దెలుసా నాకు అక్కడ కూరగాయ లు దెలువలే గానీ ఈడికి వచ్చిన తర్వాత కూరగాయల వాల్యు బాగా దెలుస్తందబ్బా నేను ఎంత అ క్కడ నిజంగా మా ఆయన గొనుకొచ్చి ఫ్రిడ్జ్ ల బెడితే చీపుగా బారేసేదాన్ని అన్ని కూరగాయలు దెలుసా కొంచెం వాడిపోతే మస్త్ ఎంత వృధాయే చేసిన అక్కడ కూరగాయలు నాకు ఇక్కడంత కరవైంది నిజంగా చెప్తాన్నా ఎంత నేను
కానీ టమాటాలు ఇప్పుడు అట్లనే యెళ్తాయి అబ్బా ఇప్పుడు మళ్ళా మన టమాటాలు యెళ్లేదా క ఇట్లేనే యెళ్తయ్ ఇగ ఇసువంటి టమాటలే
అంతే అంటవా అదే మా అక్క గూడా అదే అన్నది ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ లో అయి తే మళ్ళ బియ్యం ఇస్తరు గదా అనే అప్పుడు మళ్ళా అన్ని మళ్ళా అప్పుడు మళ్ళ కూరగాయల మం చ్చి గాస్తాయి ఇప్పుడు ఎక్కడైనా అట్లనే ఉన్నయే ఆ ఎక్కడైనా అట్లనే ఉం టయ్ ఇప్పుడు సీజన్ గాలే గదా ఎక్కడైనా అట్లనే ఉంట టది ఇగ జూడు అని అన్నది అవునానే అన్న ఇగ
ఒక మూడు నెల్ల దాకా ఓపిక ఇయ్యే ఇవ్వేటమాట దినుడు
ఇగ ఏం జేసుడు వారంలా మూడు రోజులు గుడ్లే అండుతన్న ఒక రోజు కొట్టి ఒక రోజు బాయిల్ జేసి ఒక రోజు ఏందో చేసి మూడు రోజులు ఎగ్స్ ఎగ్స్తోనే గడుపుతున్న నాకు కూరగాయలు తినబుద్ది గాక తిన్న ఏం అం తింట వబ్బా వారంల ఒక్కసారి తినుడే ఎక్కువ మళ్ళీ ఏం రీపీట్ జేత్తవ్ దాన్ని
అవును
మళ్ళీ ఇక్కడ అంత నాన్ వెజ్ గూడా ఒక చికెనే ఇగ మటన్ గిటన్ మన సైడ్ దొరకదు పుట్టేడు షాప్ ప్పులు లేవు పోవాలంటే మస్త్
ఉన్నాయి గావచ్చు కానీ లాంగ్ ఉన్నాయేమో
లాంగ్ ఉన్నాయి అబ్బా మాకు ద గ్గరలేవు ఉన్నాయి గాని ఇగ మనకు నమ్మకం అనేది ఉండది ఇగ మటన్ అంటే ఇగ అంత మిక్సింగ్ గిక్సింగ్ ఏమి ఉంటదో మనకి దెల్వదు గదా
అవును
మనకంటే ఆడ నమ్మకం ఉంటుండే గాబట్టి మంచిగా దెచ్చుకునింటే నేన్ ఇక్కడికి వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులై నేన్ మటనే దిన్లే
ఉమ్ హూ
అక్కడ ఉంటే వారానికొసారి కంపల్సరీ తినేదాన్ని దెల్సా వీడిగా నమ్మకసార్ ముక్యం లేక ఎవ్వరు ఏట్లా పోతారో మేకలంద తెల్వక చికెన్ తోనే అడ్జస్ట్ అయితాన్న నమ్మబుద్ది కాదు గదబ్బా నా గోరల్ని కట్ చే తెల్సి కూడా మిక్సీ ఎతారు కదా అల్లా
ఆ ఒక మిక్సీ ఎతరు ఇప్పుడు గొర్రె తలలు కూడా సేమ్ మేకల్ లాగానే ఉన్
ఆ
గొర్రెలో కూడా గొర్రెల తలాలు కూడా సేమ్ మేకలు లాగానే ఉంటాయి కనబడతాయి
ఆ అదే కాదా మిక్స్ ఏతరనే కదా
చేస్తారు ఇక సిటీలో అన్నాక మిక్స్ ఎత్తరు
అదే గదా అందుకే ఈగ నేనైతే బాగా కూరగాయల్ మిస్ అయితాను అంన్బీచ్
హ్మ్ కొంచెం దూరంగా ఉంటే కూరగాయలు మంచి మంచి ఉంటాయేమో హ్మ్ ఉ